ఇ అమ్మా పాండవా
బాగున్నామా ఏం చేస్తున్నారు
ఏం లా పడుకోఉన్నా వెంంచన్నాఫ్ ఆ
నేను అంతే పడుక పడుకోన్న తిన్నే
ఆహా తిన్నావా
ఉమ్ ఉమ్ న తిన్నా నువ్వు తిన్నావా
ఏం కూర చేసినావు
ఇలా జేసినట్లే కూర
ఆ
హహ ఇంకా
చెప్పాలే నీ కొడుకు బాగున్నాడా
ఆ నా కొడుకు బానే ఉన్నాడమ్మా
ఇందాక అవ్వ ఫోన్ చేసిందా కొద్ది సేపు మాట్లాడినాడు రేపు ఎగ్జామ్ ఉన్న చదువుకుంటానమ్మ అని మాతో కూడా ఎక్కువసేపు మాట్లాలా
మీస ఉంటా
మీసయమంలో చెప్తాడు వాడు నాకు గుర్తుకుంటే కదా ఎక్సంపుల్ చెప్పా
ఆమ్
ఏం కూర చేసిట్
ఎరగడ్ల కూర ఎర్రగడ్ల కూర చేసినాను
అయిపోతుంది
కడవ పోదాం రా
ఇప్పు
శనివారం
ఎందుకో
జాతర చేసుకుంటున్నారంట పొట్టేలు కోడుతున్నారు చేస్తారంట పోదాం పదండి
నారాయణనుబ
ఒక రోజు పోయి ఒకరోజు వచ్చేద్దాం రా ఫ్రీ బస్సు ఏ కదా
ఫ్రీ బస్సు అయితే ఇంకేంది నువ్వు పోయేసి నీ చెల్లెతో మాట్లాడుకొని ఇంకా రెండు రోజులు ఉండి రాపో
అట్లే వాడు ప్రవీణ్ గడు వచ్చానంటే చూసుకొని
వాడు మళ పోలేదన్నా
ఎట్లుకోటినాక పోతాడంట పోతే లే ఏం తినలే పోదామని పెట్టలే
అంతేలే
పోయ్యి నేనే హాస్పిటల్ చూప్పించుకొని
ఏమి
రావాలా అనుకుంటున్నా రెండు రోజులు నువ్వు ఇంటికాడన్నానా వచ్చుంధూర ఏమా చూపించుకోవాలి నాకా ముఖ్యం గా ఆ రోజు నుంచి బాగలే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోతుంది నువ్వు వచ్చి ఇంటికాడనే ఉండవురా రెండు రోజులు నేను పోయి చూపించుకొని వస్తా మీ నాయనకి మీ తాతకి అందరికి అన్నం చేసి పెడుదువు
హు ఉ
అన్నం చేస్తావా కూరలు కూడా జచేస్తావా నువ్వు
వస్తాలే
ఏమేం కూరలు వచ్చు
ఏమో నేర్పించిందానికి అది తెలీదా
ఓ ఏ నేర్పిచిన నాకు నాకే తెలుసు అంటావా
నేర్పించిది నువ్వే కదా ఇంకా
ఏ నేర్పిస్తున నేర్పిించినని కుట్టుకుండా ఇవాళ చేస్తనువవు
బలే ఇష్టం లే
రాదంటే సెల్ లో చూసి చెయ్
మరి ఇంటికి చుట్టాలు వచ్చింటే
ఆ
టి పెట్టామనిందంట వల్ల అమ్మా
ఆ
ఆ చక్కర ఏసేది సాల్ట్ అంట
వేసిందటనా మంచి పని ఆ వాళ్ళ అట్లు ఇచ్చింరటనా వాళ్ళకి
ఉ హు నేసిదట
ఏకనే తెల్సుకునిద
ఇచ్చేదంటవా తగలేదంటా
రె
లే తక్క చూడందా ఈ చిన్న వాళ్ళు చూస్థాన్న ఇ రుచి ఎంత బాగుందో
ఆ ఆ
ఆ అమ్మాయి
వాంత కథ
న సైలెట్గా ఉన్నా ఉప్పేసేసి ఏస్ ఉ
ఉ హే హే అది అట్లా చేయలే చేస్తే అనుకూరలు ఉ అట్లా చేసి పెట్టండి
కాలంలో ఉప్పు చక్కెర రెండు వేలా వచ్చేస్తాన్నాయ
ఆ అయి ఏం వగేలాగ లేవు పెళ్లులు పెట్టుకొని మీరు వగేలాగా తయారనారు
ఏ ఏ
పూజాకరా రెండు ఒకే లాగ ఎందుూకు తయారు అయినాయి
ఉ ఉ
సెల్లులల్ల చూసుకుంటా ఉప్పుేస్తానమా చక్కర ఎత్తానుమా కారం ఎేత్తానామ కూడా తలియాకుండా వేసేత్తున్నారు
అంతేం లేదు ఆడ
ఉ రేపు అత్తగారు ఇల్లకు పోయి ఇట్ల వంటలు పెట్టండి వాళ్ళకి
బానే చేసా ఏదో ఓసరి పొరపాటులు జరుగుతాయి లే అమ్మ
అంతే ఓకోకసారీ జరుగితే పర్వాలే ఎప్పుడు జరకు అ
మళ్ళా ఇంకో పాప ఆ నాలాంటి పప రోజు పొద్దున్న నేను రెడీ అయ రెడీ అయిపోయలేక బధకం ఒక రోజు ఇంటి నుంచి పోతా ఓ కాళ్లుకో ఒకచెప్పు ఒక కాలుకో ఒక చెప్పు వేసుకొని పోయిదంట తొందర తొందరగా
ఆ
అయ్యో చూసుకో కూడా చూసుకోలేదంట బస్ ఎక్కినక చూసుకునిందంట
ఆహా బాగుంది కతదింగా ఆ అదంత ముందే లేస్తే ఏ గోడవ ఉండదు కదా
నువ్వేం పోలేదా ఇంకా కాలేజ్ లో ల్యాబ్ ఉందని పోయిందన్ టైమ్ కాలేజీలో కట్లే వాళ్ళందరినీ ఆ పాప కళ్ళే చూస్తునరంట అందరూ
హు తె
ఆమ్స్ రావ్ ఉంటానండి రూమ్ లో వచ్చి తెప్పి
ఆహ అదే ముందులేస్తే కొంచెం నిదానం ఇంగావేసుకొని నిదానంగా చూసుకోం పోవచ్చు నువ్వు కూడా పో లేచ అన్నమాట గబగబా గబగబా తొందర తొందరగా చేతరు
చేస్తాను అది అట్లయిపోతు
అప్పుడు కూడా నా పాప కుడ్ సెల్లు చూస్తూ కుట్టేసుకుంటిమా
అట్లేం లేదు లే లేటుగా లేసింది
ఉహు
వదరా వదరా భదరా వదరా
ఏ బి ఏ బి పోయిందే ఇంకా తప్పకున్నా
హా అంతే లాస్ట్ లో కొను కొని వేసుకునిందంట కొత్తవి
అయితే ఏం చేస్తుంది ఆమెకు అదే పని పోయేటప్పుడు టైం అయితుంది ఎలుకేంటి కైతం
చెప్పాలా హు
చెప్పు ఏం చేస్ సన్నావు ఏం కథ
ఏం చేసావ్ మీరు చింతకాయ అవల్ కిలాంటివి వచ్చినవా
పం పంపించిన ముప్పై కేలు పంపించిన హరిమం దగ్గర వాళ్ళు ఇంకా ఎక్క పోలేదంట వాళ్ళ ఉందం మరదలు వాళ్ళ ఇంట్లో ఉంద
ఆ
ఎవడన్నా ఎట్లన్నా పోనీ వాళ్లే నాశనం త మావడేడ
తాంతే
నేను రేపు పోయిన మా చెల్లెలికి కొంచెం ఎత్తుకొని పోతా
ఆ ఫ్రీగానా
ఆ ఒకఓ మూడు కేజీలు ఫ్రీగానే ఇచ్చే లేక తీసుకుంటా లేక ఎంటల ఏంచేసేదే ఈయనప్పుడు అడగను ఈ చిినప్పుడు వద్దనను
ఎంత ఎంత ఎంతా ఓ కేేజీ ఎంత మట తన్నీ
నూట ముప్పై నూట పది నూట యాభై హార్డ్ వర్క్ ఉండ నూట పది నూటి నుంచి కుంద
అప్పుడు ఆరున్నరమా పోతున్నా ఊరుకి
ఇయ్యాలి వారి న నేను అడిగితే నీకు ఎవరికన్నా కాలం మేము మీ ఫ్రెండ్స్ కి ఎవరికన్నా అంటే ఆ మా ఫ్రెండ్స్ కి ఎవరిక వద్దులే స్వామి మేము అత్త పంచాయతీలు పెట్టుకోంలే నా వరకు
అన్నారు కదా ప్రెండ్స్ అంతా పక్కంలో ఏలూరులో
ఉండారా అని నా వొద్దునే అతేేం ఉండరు కాని తెచ్చుకుంటారులే నేను అమ్మలా అమ్ మళగా నిం పెట్కలి అల్ మాదిరి అందుగా అదే
తెలి ఇబ్బంది చేతాండి
అ
ఏదే కడట జాతర
పడాడాడ అడకుండదంగా ముందు లే వాల ఊరు కొండగంగమ్ కొండగంగా అమ్మ వాళ్ళఊరుకాడ
ఎన్ని మీద వస్తున్నారంట
ఒక ఒకటిే ఎన్న వస్త ప్ర కోశాలకు సరిపోతుంది
చేలు పెట్టిచ్చుకో
హ ఒట్సి నడిస్క వచ్చలకు పన్నిసిబడితే తిందరు వాడు అన్నతే ఊరువేతినడమాటని ఏం జేసేదివన్నీ నువ్వన్నా అంతంత మాత్రం వాడు ఏమి తినడు ఓటిసేయాల్ తినడు పచ్చి సేయల్ బానే ఉంటాయ్ వాడెవడు తినడు తింటే తినడే ఆ ఏంటిదో ఎంబాగుంటాయ్ ఆ మాటన్ స్మెలు ఏదేదో మాటడతాడు వాడు
అడ బాధవడది
దుర్గ్ ఫోన్ చేసి సాన్సేపు మాట్లాడనకూడలే ఏం ఎగ్జాముల్ రాస్తాడో ఎప్పుడు సదివేది ఎప్పుడు ఎగ్జామ్ లో ఉంటాడో ఉమ్ నాతో మాట్లాడుకుంటే ఫోన్లోనే అవ్వతో మాట్లాడిస్తి రుంచేపు
ఆహా హ్
ఆయిన్ మళ్ళా బాధపడుతాంటనని
ఏమంట ఆమకి ఇంతగా
చాన్ రోజుల నుంచి అడుగుతాంది మాట్లడల మాట్ వదల్ దాన్ని
ఆ ఇంకేమీ సరయితే ఉండెదా
ఆ హ్